హలో
హాయ్ అండి
హలో ఆ నమస్కారం అండి బాగున్నారా
ఎన్ని మీరు బాగున్నారా
ఆహ
ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇంక పడుకునే టైం అయింది కద పడుకొని ఉన్నానండి
తిన్నారండి ఏమన్నా
ఆ తిన్నాను మీరు
తిన్న అండి ఏం స్పెషల్ చేశారు ఈ రోజు కొంచెం స్పెషల్ గ తిన్న అండి ఆ పప్పు అన్నము కొంచం ఆమ్లెట్ కామ్లెట్ ఇంకా పన్నీర్ మంచూరియన్ తిన్నా అండి పన్నీర్ మంచూరియం నిజంగ ఈరోజు చాలా వర్తి అండి లైక్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ పీసెస్ దాకా వచ్చాయండి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసింటాడు సో చాలా వర్తి అండి పన్నీరు
హ్మ్
లైక్ ప్రైస్ కూడ చాలా తక్కువే అండి
ఎంత పడింది నీన్న అంతేనా కనీసం పన్నీర్ కూడా ఆ రేటు కి రాదు మనకు కొనుక్కోవాల అనుకున్నా కూడ
చూశాను ఫస్ట్ జియో జియో మార్ట్లో నైంటీ టూ రుపీస్ ఏమో ఉంటాయండి సో అది మనం మళ్ళీ మనం చేసు వాలి ఇ సిలయితేం క కదా అం చెప్ప ఫసి కార్డర్ పెట్టుకున్నాండి
ఉ హు మర్రునిందా
అవునండి వన్ ట్వంటీ నైన్ రూపీస్ మినిమం కొను కుంటే వన్ ఫార్టీ రుపీస్ ఆఫ్ ఉన్నాయన్డి అంటే లైక్ మినిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వన్ ఫార్టీ రూపీస్ ఆఫ్ ఉన్నట్టు
ఆహా అలాంటప్పుడు మాకు కూడా పెట్టచ్చు కదండి ఏమన్నా
అక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి లైక్ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయండి అందుకే నేను పెట్టలేదు అప్పుడు ప్రైజ్ అప్పుడు ప్రైజ్ వన్ ఫిఫ్టీ క్రాస్ అయిద్దండి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ కదా
హ్మ్
అందుకే అండి చూశాను ఫస్ట్ మొన్న చూశాను మీకోసం పెడదామని చెప్పేసి ఇంకా ఆఫర్ సెట్ కాలదని చెప్పేసి నేను పెట్టలేదండి
అవున్ లేన్డి మీరు మా కోసం ఎందు పెడ్తార్ మీకు మీ స్నేహితు మిత్రులు మిత్రులు మిత్రురాళ్ళు చాలా మంది ఉంటారు కదా
చట్టరాళ్ళు రీసెంట్ గా వాళ్ళ ఊరికేమో వెల్ వెళ్ళింది అని చెప్పారండి
ఆ హా
వద్దు అనేసి అన్నారు మరి ఏమైందో తెలీదండి
ఆ హా
హ్మ్ సంటైమ్స్ ఈ మధ్య అప్పుడన్నా లైక్ కాల్ చేశానండి బై మిస్టేక్ చేస్తే వాళ్ళమ్మగారు మనిష చేసి ఎవరు కావాలండి మీకీ అనేసి అన్నారు అన్నారు సో అని చెప్పేసి అప్పుడనుంచి వాళ్ళమ్మకి కూడా నేను తెలుసు లైక్ వాళ్ళమ్మ కూడా మాట్లాడంది మొన్న ఒకసారి అలా అనే లోపు నేను ఇంక నేను కట్ చేశానండి దాని తర్వాత నుంచి ఇంకా ఎందుకో ఏమైందో తెలియదు ఇంట్లో ఉన్నాను చెయ వద్దు అనేసి అన్నాదండి సో అని చెప్పేసి కామ్ అయిపోయాయింకా
అవునులేండి
లేదంటే వాళ్ళది అక్ అక్కౌంట్ కూడా వాడుకుందాం అనేసి అనుకున్నానండి వేరేదానికి బట్ కుదరలేదు
ఆహా
ఏమండి తిన్నా
నేను ఏమన్నా ఆమకి మే ళ్ళకి అడిగి చూసేనా ఒకసారి
ఇప్పుడు ఏం వద్దులేండి ఇప్పుడు ఏదో సంథింగ్ ఏదో పని మీద పడినట్టుంది ఇప్పుడు కొంచెం ఎండాకాలం కదా ఏదో పని ఉన్నట్టుందండి
ఆహా వాళ్ళు రైతులు కదా మేము మా పంట అట్లా వేసినింటారు
అవునండి మొన్న ఏదో చెప్తా ఉండే లైక్ బ్యాంగ్ ళూరు క్లైమేట్ చాల కూల్గా ఉంటది కదా అండి బ్యాంగ్ ళూరు కాని కర్ణాట దానికంత అదే ఇంకా వేరే వాళ్ళ ఉన్న ప్లేస్ లో కొంచెం వేడి ఎక్కువ ఉంద ట అందుకని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ చాలా సఫర్ అవుతున్నారని చెప్పేసి ఓ చాలా కాస్త బాధపడతా ఉండే అండి మేబీ ఇంకా దానికోసం వాళ్ళకీ హెల్ప్ చేయనీకీ వాళ్ళకి తోడగుండా నీకి అని చెప్పేసి వెళ్ళింది అనేది అనుకున్నాండి
అవునులేండి
ఓ పేరెంట్స్ సఫర్ అవుతావుంటే మనం ఉండలేం కదండి అందుకే
అవునండి
సో ఆ పర్పస్ మీద ఏమో వెళ్ళిందండామ
ఊహూ
ఏం చేశారండి పోదున్నుంచి టెంపుల్ కి వాకింగ్ కి అందుకు ఎమ్
ఆ ఇవాళ నేను గుడికెళ్ళానండి దత్తాత్రేయ స్వామి గుడికి ఇంకా మరియు సాయిబాబా గుడికి వెళ్ళాను
పూజలేమన్నా చేసారా మ్
మ్ పదకొండు అయిపోయిందండి ఇంకా వచ్ ఈ మళ్ళీ టిఫన్ తినేస్ తీక్ ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నానండి పొద్దునే లేసాను ఇవాళ రెస్ట్ తీసుకున్నా మళ్ళీ సాయం మార్కెట్ కనేన్ వెళ్ళాను నా మిత్రురాలితో వచ్చే దారిలో భారీగా వర్షం పడింది ఇంకా మళ్ళీ ఒక చోట అక్కడ ఆవేసి అక్కడ ఒక షాప్ కొనింది చల్లగా ఏదైనా తాగాలనిపించింది ఫస్ట్ టీ తాగుతాం అనుకున్నాము
చల్లదనంగా ఎందుకు తాగారండి
ఏమో ఉన్నప్పుడు మేము ఆల్రెడీ పానీపూరి గోబీ తినేసామా
అ
వాటర్ ఎక్కడ బయట తాగలేదు ఎందుకులే బయట అంత మంచి గా ఉండగాని ఇంకా అలా ఏమన్నా తాగుదామని లోప అక్కడ జ్యూస్ ఉందింది అదేం జ్యూస్ అంతే ద్రాక్ష ద్రాక్ష జ్యూస్ అనమాట ఇంకాత ఆగ కొంచెం వర్షం తగ్గింటే ఇంటికి వచ్చే చానండి వచ్చే లోపల దాదాపు ఏడున్నర అయిపోయిందండి ఎప్పుడో ఆరు గంటలకు బయలుదేరాను
మీకు భయం లేదండి ఆ టైంలో బయక వెళ్ళారు
ఫుల్ వర్షం అంది ఇంకా అసలు మా ఇంటి ఎదురు గొప్పు చెట్తుంటేవ ఒక చెట్టు మొన్న ఒక కొమ్ము పడి పోయి నిందది ఈ రోజయితే ఈ గాలికి అంత అంత ఊడిపోతుందిద చెట్టు ఫుల్ లో కొంతరి రేకులు ల్లు ఉంటాయి కదా పైనం అైతే టప్ప టప్ప ట ప సౌండ్ లో వస్తున్నాయి పైన అవి వేసింటారు కదా పట్టలు అవి అవి కూడా ఎగిరిపోయినాయి ఫుల్లుగా వామ్మో చాలా పడింది
లొకేషన్ లో వర్షాలు బాగా పడుతున్నట్టున్నాయి అందుకే అది వతుంది
ంది ఈ రోజు ఒకసారి అంతే రోజ ఏం పడలేదు
హ్మ్ కానీ వర్షాలు కురిత్ కొంచెం మాకు ఇక్కడ కాలం సాంబారం ఉందండి చాలా అండి చాలా
అవునా
ఈ రోజు నిజంగా చాలా నావల్ల అవ్వడం లేదండి
మాకైతే అసలు కరెంట్ పోయినంత వరకు కరెట్ వర్షం పడుతున్నింది కదా అప్పుడు అసలు కరెంట్ అనేది లేదు కానీ చల్లగా గాలి వస్తుంది బాగా స్వచ్ఛమైన గాలోచ్చింది వర్షం ం నుండి
హ్మ్
ఈ వర్షానికి బావున్నింది క్లైమేట్
హ్మ్ హ్మ్
కానీ రోజూ ఈ టైమ్ లో పడితే బాంటది ఎందుకంటే రాత్రి చల్లగా ఉంటాది అప్పుడు ప్రశాంతంగా పడుకోవ చు
ఐపోద్ది
ఎందున్నా అప్పుడు అందరుూ పన్ లకు పోయింటారు ఈ టైం లో ఇంటికి వచ్చి రిలాక్స్ అయితా ఉంటారు ఇప్పుడు వర్షం పడితే కష్టం కదా ఎవరికైనా పని చేసే వాళ్ళకి రిక్షా తొక్కే వాళ్ళకి కానీ ఆటో తొక్కే వాళ్ళకి ఈ టైమ్ లో అయితే ఇంగ రెస్ట్ కునే టైం ఇంట్లో పడుకుంటారు బా చల్లగా వానని బాగ ధాన్ని ఆస్వాది
బాడి కొ బాడీ కూడా చాలా రిలా క్స్ అయిపోతది
హ్మ్
మాకు ఈ రోజు ఆఫీస్ లో డెడ్ లైన్ ఉందని చెప్పా కదండి ము దు ఇగ మ వద్దన్నందుకు మొత్తం కంప్లైంట్ తీసేసి అనున్నాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ తర్వాత ఇంకా పని ఎంత అయిపోయిఅని చెప్పి ఖాళీ కూర్చున్నానుండి
హమ్
ఖాళీ కుర్చున్నా అని చెప్పేసి మా అమ్మ వాళ్ జుల్ లీడ్ గారు వచ్చేసి అయితే రా మీటింగ్స్ కి రా అని చెప్పేసి నన్ను పిలిచారండి తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ వెళ్ళాను దాని తర్వాత ఇంకొచ్చి ఇం కూచొని చదువుకో అనేసి చెప్పారండి మేడం గారే మా మాటల్ లేడి గార్సే దారిని ఆఫీస్ రిలేట్ ఒకట ఎదో చెప్ప చెప్పారండి సో అని చెప్పేసి ఇంకా చదువుకుంటా ఉన్నానండి ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఫోర్ టూ సిక్స్ ఓ క్లాక్ చదువు కొని వచ్చేశాను అండి ఇంకా ఇప్పుడు చదువుకోవాలంటే నాకు ఇంకా
ఇంకేముంది అండి టైం అయిపోయింది పడుకోండి పొద్దు నుండి మీరు అన్ని పని చేేసి కలిసిపోయింటారు కదా కంప్లీట్ ఇత్తర ముందర కుర్చోని కుర్చోని
ఇంకా కూర్చోలేదండి ఈ రోజు ఒక మా ప్రాజెక్ట్ మేనేజర్ గారు వచ్చి అడిగారండి మీకు అలా ఎంత ఓపికలా ఎక్కడి నుంచి వస్తుది ఏంటి అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ నైట్ ర్చ మళ్ళీ చదువుకుంటా అని చెప్పేసి ఇట్లా తెలిసి క్ మ నా రసట్ గా పోస్ట్ పెట్టాను అందుకని చెప్పసిడిగాడుండి ఎలా టైం కుదురుతుంది అని చెప్పేసి ఇంక అప్పుడు చెప్పానండి నైట్ నైన్ తర్వాత నైన్ టు ట్వెల్వ్ కూర్చొని చదువుకుంటాను అని చెప్పేసి వాట్ డెడికేషన్ అనే తిన్నారండి
ఇంటీ మీకు ఇప్పుడు ఇంకా పెళ్ పిల్లలు అవేం లేవు కదా అందుక ట్ అట్లాఉంటది ఒకసారి ఇంగా ఆ ఫేస్ లోకి వెళ్ళిపోయినాక ఈ అసలు కుదర
అప్పుడు ఇంక అసలు కూడ్చోలేనండి
ఉ
అప్పుడు ఎంతన్నా ఇంకా డబ్బు సంపాదించి కొత్త ఏదనా చదువుకోవాలన్నా ఏం చేయ్యలేం ఇంకా ఎంతున్నా ఇప్పుడే అండి
అవును అందుకే ఎంతున్నా ఇప్పుడే కష్టపడి తెచ్చుకోండి
అవునండి కష్టపడి చదువుకుంటానండి
చదువే మమ్ మనల్ని ఎక్కడికో తీసుకొని వెళ్తుంది
అవునండి ఇప్పుడు అ
అది ఒకటి గుర్తు పెట్టుకోండి మీ మెదడులో
ఎప్పటికప్పుడు అప్గ్రేడింగ్ మనుషులు ఉంటారు కదాండి వాళ్ళకి మాత్రం ఎక్కడైనా బెనిఫిట్స్ ఉంటాయండి అప్గ్రేడ్ అవ్వకపోతే వాళ్ళు లాస్ట్ లో పెంగిపోతారండి ఎక్కడైనా కానీ అదే అదెక్కడైనా అంతే
సరే అండయితే నేను వుంటాను ఇంక
ఉమ్ సరేనండి